ఉన్నదా అండీ అవునా అది నేట్, నెట్వర్క్ ప్రాబ్లమ్ కావచ్చ అండి
అవునా
ఉహు తొందర కనెక్ట్ అవ్వట్లేదు మాకు కూడా
ఆ
ఉ
స్తనాలండి ఇక్కడ పక్కన
అవును
ఆ ఏం చేస్తానారు, ఇంకా
ఉ ఏం లేదండి హు
ట్యూషన్ కెళ్ళార
ఆ వెళ్ళా రండి పిల్లలు
వెళ్ళారా
హుమ్
ఏం చేస్తాండ్రు ఇంకా చెప్పండి.
ఏముందండి ఏం లేదు ఇప్పుడు శ్రీరామ నవమి వస్తుంది కదా, భద్రాచలం వెళ్ళదాం కళ్యాణం చూస్తాం, మంచిగా అనిపిస్తదండి కళ్యాణం చూద్దాం అన్నట్టుగా నేను అనుకుంటున్నా, కళ్యాణం బాగుంటది కదండి, హుమ్
బాగుంటదండి ఆ తెలిసిన వోళ్ళు ఉంటే ఎవరైనా, వెళ్ళి రావచ్చు, వెళ్లొచ్చు మంచిగా
మస్తుంటది కళ్యాణం మీదా బాగా చేేస్తారు, అవును హు
బాగా చేస్తారు కావొచ్చు అక్కడ
హుమ్ మొన్న సేమ్ గా అసలు మన పెళ్ళిళ్ళ లాగానే చేస్తారండి.
హుమ్
ఈడ కూడా చేస్తారులే గానీ అంతంతా అంత భద్రాచలం అంత చేయర్లే,
హు అవును అవునండి
హు
అసలు సేమ్ మా పెళ్ళిళ్లు మనకయినట్టే బాగా చేస్తారు దేవుళ్ల పెళ్ళిళ్లు మంచిగా అనిపిస్తా అంటది అంటే బలే నవ్వు వస్తా ఉంటది అయ్యగారు
అవును ఆటు ఆటు తాలూకా ఇటు తాలూకా అన్నట్టు అటు ఇటు మంచిగా ఉండి చేస్ అంటర్ అయ్యగార్లు కానీ బాగుంటది అట్లా
అవునవును నేను కూడా అదే అనుకున్నా చాలా సార్లు భలే ఉంటది ఆ
బాగా చేస్తారు కానీ అందరు మా బంధువులు మొత్తం పోత రే
అవునా
అనుకుంటా పోవచ్చు లేదంటే లేదు
ఏముందండి ఇప్పుడు బస్సు ఫ్రీ అవుతుంది అట్లా వెళ్ళి రావచ్చు
మ్మ్ హ్హ్
ఇందులో పెద్ద వింతేముందండి పోయి రావడం
మ్మ్ హ్హ్
మ్మ్ హ్హ్ నేనైతే వెళ్ళ వెళదామని అనే అంటారండి ఖాళీ ఉండి ఇంట్లో ఏం చేస్తామ్ వెళ్తేనే బెటర్ ఇట్లా చూసినట్టు కూడా ఉంటాది కదా అని నేను
అవును బాగుంటది అదే పోతే ఎవరైనా ఇట్లా ప్చ్ అందరు కలిసిపోతే బాగుంటది ఉంటది గానీ అని ఎవరు ఎల్లరు ఎవరు చేయ్యరు
మ్మ్ వస్తారా అండి మేమేమన్న వెళ్తే తే ఫ్యామీలీతోనే
ఎవరన్నా ఎవరన్నా కలిసి వెళ్దామంటా వెళ్దాం ఫ్యామిలీ తో అంటే మా ఫ్యామిలీ బయటికి వెళ్ళదు ఇగ
హా హ్ అంతేనా
మీరే మీరు బొండనంటే ఒకరైనా పోయరాపో అన్నాడు
అవునా మేము అట్లా అనుకుంటున్నాము మమ్మీ వాళ్ళ ఇంటికి మేము వెళ్దామఅని
అ
మ్మ్ వెళ్దాం అనుకుంటానమ్ గానీ ఇంకా చూడాలఅనేసి ప్రాబ్లమ్ తెలుసి అంతే కదా మరి వెళ్ళగలుగుతామా వెళ్ళలేమో అని చూస్తున్నాం
హరి
రా మనం హాస్పిటల్ పండుకోవాలంటే హాస్పిటల్ కి పోతాం మనం ఎం అనుకున్నా జరగదు కదా అది
ఆ అమ్మి
అనుకుంటాను పోవాలని అందుకే రేపా ఎల్లుండా అనుకుంటన్నము
ఉ
మ్మ్ హ్హ్
ఉన్నదా చెప్పాలి
మ్మ్ హ్ అవునండి
మ్మ్ హ్హ్
మ్మ్ హ్హ్
ఆ
మీరండి
అదే అంర్థం కాట్లేదు
వెళ్లొచ్చా అయితే
అ అదే తెలువదు ఇగ పడుతదో పడదో అని
అవును మాకు ఇది ఒక ప్రాబ్లం ఇట్లానే ఉండిపోతది
ఆ
హుమ్మ్ నేను కూడా గదే భయంతోనే అనుకున్నా సరే ఓ వీలైతే పోత ఇప్పటికి త్రీ మంత్స్ అండి త్రీ మంత్స్ నుంచెలి జరుగుతుంది అది తెలుసా అ అందుకే వాకింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా శ్రీరామ్ వెళ్ళగానే వాకింగ్ వెళ్తా అండి నేను
అవునా
మ్మ్
అనుడు వరకే మన బజార్ లో గానీ ఎవరై వెళ్లారు
అవునండి
వెళ్లొచ్చు మంచిగా మార్నింగ్ కానీ ఈవినింగ్
మ్మ్
హుమ్మ్ వెళ్తే వెళ్లొచ్చు అందరు
హుమ్మ్
బ
వెళ్తనే అంటే అప్పుడప్పుట్ల బయటక్కూడా వెళ్లి రావాలండి మరి ఇంట్లో ఉండి ఉండి కూడా చిరాకులు అనిపిస్తది ఉంటది తెలుస అండి
ఆ
హు నాకు కూడా వెళ్ళాలి అనిపిస్తా ఉంటది హు నేను వెళ్తా
వెళ్తారా
అ మ్మ్మ్మ్ వెళ్తా కానీ రా ఆ వీలైతేనే వెళ్తా
అదే వచ్చింది
హు మీ వెళ్దామని కూడా ఈసారి ఫిక్స్ అయిన నేను మా అసలు మా మమ్మి వాళ్ళని కూడా పోవాలి పోవాలి పోవాలని ఆరటం పెట్టిస్తున్నా మా అమ్మ వాళ్ళేమో సరే చూద్దాం చూద్దాం చూద్దాం చూద్దాం అని అమ్మ వాళ్ళు అంటున్నారు
ఇకెంది ఎవరొచ్చిన
అదే నేను అదే అనుకున్నా ఎవరోచ్చినా ఎవరు రాకుండా పోడి పోయేదే ఒకవేళ నా నేను వెళ్ళకుంన్నా మీరైనా పోవాల్సిందే అని అమ్మ వాళ్ళు అంటున్నారు
అదే ఓ పోయి రావచ్చు
బాగున్నా
అవును
జుల అప్పట్ల అంత తెలుసా అండి అండి
హు సంవత్సరానికి ఒక్కసారి
మ్మ్మ్మ్
పోయి రావడం
అక్కడే అన్నదానం జరుగుద్దండి అ ఏం ఖర్చు కాదు ఆ బస్సుకేళ్ళొచ్చు ఆ కొంచం మనం ఈ టిఫిన్ చేసినమనుకో కొంచెం డబ్బులుండాలి ఎట్లయినా కొంచెం టిఫిన్ చేసాం అనుకో అక్కడ లంచ్ ప్రొవైడ్ చేశారు దా అన్నదానం ఉంటది అదెట్లా ఉంటది సబ్మిట్ చేేసోసుకోని మనన్నదాన అక్కడ దిగినమనుకో చూస్కోని మదమిడే రిడన్ గుడ కావచ్చు
ఉమ్ అవునా
మ్మ్
ఉహు
ఆలోచించండి వెళ్ళడం అయితే మంచిగ ఎప్పుడోకసారి
అదేగాని ఎప్పుడు ఎట్లా ఏ పరిస్థితిలో ఏదెట్టుందో చింది కథ ఇరవై ఆరు
ఉమ్
మసలైంది రేపటికి ఫైవ్ డేస్ ముందే ఇంకా
మ్మ్
ఈ మధ్యలో అసలేందిగ లేటుగా అయితాంది అంటే దాటెలో ఇంతవరకు గాని రేప్ అనంగా టూ డేస్ ముందు ముందు అవజ
ఉమ్ అంతేనండి
నీ కాని ఆలోచన
మ్మ్ ఇది మనం ఎన్ననుకున్నా అది జరిగేది గాదు దేవుడు అనుగ్రహం ఉండ అలా నేను ఖచ్చితంగా అనుకుంటా ఆ టైమ్ లో గుడ చెడగొట్టే టైం గుడా వస్తది తెలుసాను అదే టైమ్ లో మనం వెళ్దామనన్ని ప్రిపేర్ చేసుకున్నగాని అది సెట్ గాదు దెలుసా ఉండాలి పోవాలి నాకు రాసి పెట్టుండాలి అట్లా
ఉన్న కూడుగాదికి బయటికెళ్ళాలే బయటికెళ్ళాలే పండక్కి పండగదా కెళ్ళి గుడి కన్న పోయద్దామ నని అనుకుంటే ఏడా ఇంట్లో వరకే పనైపొయింది ఆడి వరకే సరిపోయింది ఇంకా మా పాప పనింది చెత్తేనే ఆ మాత్రం అంతంత అయింది
మ్మ్
ఉ బజార్లందరు గా గుడికేదో బోధం పోదామని అంటారు గటే పోలేకపోతాన
ఇదైతే లాంగ్ ట్రిప్ అండి బాగుంటది తెలుసా! ఇంకోసారి మారాడ కూడా మాట్లాడరు నేను నిజం చెప్తున్నా. ఇదైతే నాకైతే మంచిగనిపిస్తుంది, వస్తే ఇది బెటరే నన్నగుడితే ఏమున్నదే ఎవరు ఫ్యామిలీ వాళ్ళుంటరు. ఇప్పుడైతే మరీ మనం పక్క పక్కన పోయిన పోయి పక్క పక్కనైతే కూర్చోం గదా అందరంటం కాపోతే అందరం కలిసిపోతం అంతే
అవును
మ్మ్
బాగుంటది లేగా అన్ అందరూ రావణ్లాలే అట్ల ఆ
మ్మ్
వంటా చేయాలం సాయంత్రం
చెయ్యాలండి
పొడనేద కర్రీస్
ఆ మార్నింగ్ ఏనండి
ఏమైనా పచ్చలు చేసారా అండి ఏం బట్టలే ఏం లోవు ఇక
ఇక ఏం పెట్టలేదండి ఈసారి అంటే ఇంట్లో చేసుకున్న పచ్చలు మాముూలు ఇంట్లో చేసుకున్నా
య అయి ఉనాయి